హలో
ఆ అక్క
ఏం చేస్తున్నారు
ఏం లేదు అక్క ఇప్పుడే వచ్చినాం అన్నం తిందామని చూస్తున్నా
తిన్నారా
ఆ మీరు
ఇంకా లేదు తినాలి మా ఫ్రెండ్ వస్తది
ఆహా
ఆ అమ్మాయి వస్తే ఇద్దరం ఒకేసారి తింటాం ఏం చేశారు మీరు ఇప్పుడు
పత్తి గింజలు పెట్టి వచ్చిన
ఎక్కడా
బాయికాడ
ఆహా ఇప్పుడు వంటే ఏం చేశారు అంటున్నా
ఇప్పుడా పెరిగే ఉంది ఏం వండలే ఇంకా
నేను టమాటా రసం పెట్టాను బెండకాయ తాలింపు చేశాను ఫ్రై
ఆహ
అవును ఇప్పుడు మీరు పొలంలో పత్తి గింజలు వేశారా
ఉ
మీ పొలంలో పత్తిగింజలు లేసారా
అవును
ఎన్ని రోజులకండి అది ఇదయ్యేది
ఏంటిదక్కా
హలో
ఆ
అది ఎన్ని రోజులకి మీకు పత్తి గింజలు ఇదవుతాది పత్ ఎప్పుడు వస్తుంది ఎన్ని రోజులు పడుతుంది
నెలపడుతుది నెల రెం
నెలకే వచ్చేస్తుందా అది ఎలా అంటే భూమిలో గింజలు వేసేదా
తర్వల్ల
అర్థం కాలే
అల్లా కొద్దిగా పెద్దగాంగనే
ఆ
గడ్డి వీకి మందు పోసి పూత వచ్చినాక మళ్ళీ ఒకసారి మందు వేసి
ఇప్పుడు మీరు గింజలు వేస్తేనే ఒక నెలకే పత్తిలు పత్తి వచ్చేస్తుందా
ఇంకా నేలబడుతది ఇప్పుడేం రాదు
ఈ నెల అంటే టూ మంత్స్ పడుతుంది
ఉ ఈ మంత్ అయిపోయినాక మళ్ళీ వచ్చే నేల
అంటే మీరు అది ఒక పొలానికి ఎలా వస్తుంది ఎన్ని వస్తు స్తాయి కాపు
వస్తాది బానే మనం పట్టేదాన్ని బట్టి
ఆ ఎలా వ స్తాయి
వస్తాయక్క బాగానే వస్తాయి దగ్గర దగ్గరదాకా
ఆహా మీకు దానిలో ఎంత ఒక మో ట ఎంతముతారండి
మూట బస్లైక్క కాక్క
బస్ అదే బస్ స్థాలెక్క ఎంత అమ్ముతారు
ఏమి తెలిదు మనం ఎప్పుడు అమ్మాలే అత్తమ్మ వాళ్లే
ఓహో
ఆ మనమేమి అమ్మ మనకు తెలివదు
అంటే దాంట్లో లాభం నష్టం అనేది ఉంటుంది కదండీ
ఆ ఉంటది
తెలుసుకోవాలి కదా మీరు మీ అత్తా మామలు అయినా కూడా రేపు పొద్దున్న మీరు మీరు తెలుసుకోవాలి కదా
ఇంగదే ఇప్పుడు అందుకనే ఇక్కడ వచ్చిన ఉన్నాయి
మ్మ్
ఇంగేమున్నాయి ఏదైనా చెప్పాల మీరే ఏం చెస్ నా
చెప్పండి
మ్మ్
హలో
ప్పాల మీరే మ్మ్
చెప్పాలి
నువ్వే చెప్పాలే ఏవైనా విషయాలు
ఏం చేయలా ఖాళీగా ఉన్నానండి మా ఫ్రెండ్ కోస వెయిటింగ్ మార్నింగ్ నుంచి ఏం తిన్లా
అంతేనా
తినలేదు తినాలి అమ్మాయి వస్తే ఒకసారి తిన్నామని
మ్మ్ హు
ఈరోజు మా సైడ్ కూల్గా ఉందబ్బా
అంతేనా ఇక్కడ గునక మళ్ళచ్చి
అంత చల్లగా ఉంది
మ్మ్ ఇప్పుడే మళ్ళా చినుకులు పడిపోయినాయి ఇక్కడ
ఆ లైట్గా పడి ఆగుతా ఉంది అయితే ఈ రోజు ఎండ అనేది లేదు
ఆ
మీరే నాటుతర పత్ త్తి గింజలు మీరే నాట్ ఏస్తారు మొత్తం
మ్మ్
అదే కిన్ భూమిలో పెట్టి దాని మీద మట్ ట్టి పోస్తారు అంతే కదా ఆ
ఓకే ఆ మేమే చేస్తాం
ఆహా కాదు అది భూమిలో గింజలు వేసి మట్ టి వేస్తారా దాని మీద చల్లేస్తారా
ఆ ఇంగ పెట్టి అంత మందం మట్టి మరింత కాకుండా పలచగా లైటుగా
మ్మ్
చెప్పాలండి మీరే
మీరే చెప్పాలే ఏమున్నది
మీ పక్క ఎక్కువ పండిచ్చేది ఏదండి
మ్మ్
మీ పక్క ఎక్కువ పండిస్తారు కదా ఏం పండిస్తారు ఎక్కువ
పత్తి ఒట్టిచెను బత్తాయి తోట
ఆ
పత్తి
ఆ
బతాయి తోట ఒకే ఈ పత్తి చెన్ ఉంటుందిగాక బత్తాయి తోట అది తర్వాత వరి సేను ఎస్తాం
ఆ
ఆ ఎక్కువ వేస్తాం
ఉ
ఆ ఇంగ రెక్స్ట్ ఎక్స్ట్రానే ఉండదు ఏది పడితే అది ఇగ దొరుతూనే ఉంటాయి పన్
అవునులేండి
ఆ
మీ వారు
మా వారు బోరు పని మీద పోతాడు
అదే చేసి ఇక్కడ పొలంలో ఏదైనా పని ఉంటే చేసి వెళ్తారా
ఏం లే వాళ్ళ అక్కనే ఉంటారు వచ్చేటప్పుడు వస్త
ఆహా
ఆ
ఇంకా
ఇంగేముంది ఎమ్ల చెప్పాల మీరే ఇంగ ఏదనా విష్
ఆ వాటరు అలా పోస పో మీకు పొలంలో పోయడానికి బోరు ఉందా
ఆ ఉన్నాయి
అదే నీళ్ళు ఉండాల కదా మెయిను
ఆ ఉన్నాయి
ఇప్పుడు పత్ ఒకటే వేసారు ఇంకేమ్ వేయల
ఇంగేం వేయల ఇంకా
ఊ పత్తి పడినాక మాకు పంపిస్తారాండి
ఆకా
పత్తి పండిన తర్వాత కొంచెం మాకు పంపించండి
సరే ఎట్లా
కొరియర్ చెయండి
సరే
కొరియర్ చెయ్యండి పంపించాలి అంటే ఎలా అయినా పంపించ పంపించిచ్చండి ఊరికే చెప్ లననా అండి
ఆ పంపిస్తాం తీసుకొరి
ఇంకా మళ్ళీ ఇప్పుడు ఎళ్ళాలా తినేసీ ఎళ్ళాలి ఆ తిన్న తర్వాత ఎళ్ళాలా హలో హలో
హాయ్ క్క
తిన్ని తర్వాత వెళ్ళాలా
ఆ వెళ్ళాలి
మ్మ్ మళ్ళీ ఈవినింగ్ వస్తారు
ఆ మళ్ళీ ఈవినింగ్ వస్తాం ఇప్పుడు పాపలు వచ్చె టై వస్తరాలు ఇంక అందరం
హ్మ్
మీ టైమ్ రెండు అయితే మీ పిల్లలోచ్చే టైం వతుంది ఇక
అవును స్కూలు అప్పుడే వదిలేస్తారా
వీళ్ళకి ఇవ్యాను ఫస్ట్ ట్రిప్ అక్క పోయ్నా సరేమో రెండో టిప్పు లేట్గా పోతుంది వచ్చేటప్పుడేమో ఫస్ట్ వీళ్లనే ఫస్ట్ విడిచి పెట్టి పోతుంది
అంటే ఫ్లోర్ వర్కి కదా స్కూలు మామూలుగా
పోర్గాంగ్నే ఇప్పుడ్ ఇడిచి పెట్ పోతురుచ్చ ఇగ త్రీ కే వెళ్తుంది ఫస్ట్ టిప్పు కాదు శాంమంగ్ ఉంటారు కదా
ఆ
అట్లాంటి ఫస్ట్ ట్రిప్ వేయరు వదిలేసి పోతాడు ఈ టైం కే త్రీ థర్టీ త్రీ ఫిఫ్టీకి వస్తది త్రి ఫిఫ్టీ ఫోర్ వన్ అట్ల ఒక్కొక్కసారి లేట్
అవునవును అంటే రెండు రెండు సార్లు వస్తారన్నమాట అంటే చాలా మంది పిల్లలు ఆ ఊర్లోనే ఉన్నారు కాబట్టి
ఆ రెండో ట్రిప్ మల్లెక్కడెక్కడో పోవాలి
అవున అవునులే ఇంకా అట్లా వెళ్తే వాళ్ళ ఇంటికాడ అంతా వదలాలి కదా
ఆ
అంటే ఒకే వ్యాను
కా
మార్నింగు తీసుకెళ్ళేటప్పుడు కూడా రెండు సార్లు వస్తారా
ఆ ఫస్ట్ ఒకటి ట్రిప్ అక్కడ వస్తే వస్తది ఆ ఇంకా రెండో ట్రిప్పు చెప్పు ఆ మావాళ్లే
ఊ బాగా చదువుతారా పిల్లలు పాప థర్డ్ ఆ
ఏం లేదు ఫస్ట్ యూకేజీ
ఇంకో పాప ఇంకో బాబు
ఏ బాబు ఏం చదవట్లే చిన్నపిల్లగాడు
ఓహో నీతోనే ఉంటాడు
ఉమ్ నాతోటే తిరుగుతాడు
ఓహో చిన్న బాబు హ్మ్ ఓకే ఓకే
ఆ
అటయితే ఓ బాబుతో ఎగ ఆ బాబుతో నీతోనే ఉంటాడు అన్నమాట బాబు
ఆ
పాప ఒకటే వెళ్తుంది స్కూల్ కా
ఆహ్
పాప ఒకటే స్కూల్కి వెళ్తుందా
హమ్
నేను ఇద్దరు వెళ్ళిపోతారు అనుకున్నాలే
ఏన్లే వీళ్ళిద్దరూ పోతే నేను ఇంకా పనికి పోదును పత్తి గింజల గడ్డి దాంట్లకి
ఆ అబ్బాయిని తీసుకు తీసుకునే వెళ్తారా మా అక్కడికి పొలానికి
ఆ
అక్కడ తీసుకెళ్ తీసుకెళ్తే ఎండ కదా పాపము వాడు ఏడుస్తాడు
ఇకేము ఉండారులే
తప్పదు
ఊ
అవునులే వాన ఎండ తగలాలి పిల్లలకి కష్టమేమిటో తెలియాలి
ఆ
నేను మీ బాబు కూడా వెళ్తారేమో అనుకున్నాలే
ఏమి వెళ్ళాడాయన మేమే
ఊహ
మా వెనకాల వెనకాలనే తిరుగుతాడు
వాళ్ళ అక్క మాత్రం వెళ్ళేసి వస్తది స్కూల్ కి
ఆ పాప వాళ్ళు ఇద్దరు పాపలు ఒక బాబు ఉంటారు
ఆ వాళ్ళు ఆ తెలుసులే ఇంకా తినండి తినేసి మళ్ళీ వెళ్ళాలంటున్నారు బిన తినేసి బయలుదేరండి
ఆ
ఇంకేమండి నేనా మళ్ళీ చేస్తాను
హక అ వా ఇంకా
మీరు కట్ చేయన్న ఒకసారి ఆ రెడ్ బటన్ మీద
సరే
కట్ అవ్వట్లేదు
ఉంట